హలో బాగున్నారండి
మీరు ఎలా ఉన్నారు
ఆ మేము బాగు ఉన్నామండీ తిన్నారండీ
అండి మీరు తిని వాకింగ్ చేస్ తున్నాం అనమాట మీరు
మేము తిన్నామండి మీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం అండి
ఆ మాకండి ఇందాకే ఆ ఈరోజు వచ్చి పొటాటో ఫ్రై చేసామండి చపాతి నాకు చాలా ఇష్టం ఇంక నాకు చికెన్ ఫ్రై చాలా ఇష్టం రేపు చేస్త్
అవునండి మీరు వెజిటేరియన్ నాన్ వెజ్ టేరారిన్ అవునా అండి అవునా అండి అట్లాయితే మీరు నాన్ వెజ్ లో చిక్ ఏం ట్రయట్
ఆ చికెన్ ఫ్రై ఆ అండి నేను రేపు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే మెంతూ చికెన్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను మెంతాకు తెలుసా మీకు
అవునావునండి మెంతాకు ఎందుకు తెలియదండి మా ఆంధ్ర ఫేమస్ కదండీ మెన్త్ యాగంటే
ఆ మెంతాకుతో చికెన్ ఫ్రై చేస్తా నేను
డి ఎఫ్
హ్మ్ ఆ ఇప్పుడు వచ్చేసి అండి మెంతాకున్ బాగా కడిగి పక్కన పెట్టేసుకోవాలండి ఆకులు ఆకులుగా తుంచుకొని విడదీసి
అవునాండి
వేసుకోవాలండి ఫస్ట్ మసాలా రెడి చేస్ కావాలండి
ఆ మసాలాలంటె ఏవండి
కొత్తిమీరా ఒక కేజీ చికెన్ వండుకోండి ఒక పిడికడు కొత్తిమీర గట్టి పిడికడు.
అవు అవును ఇప్పుడు నార్మల్ గా కాదండి ఈ టీవీ షో లో చూపిస్తారు చూడండి చిట్ చిటికెడు పంచదార చిటికెడు ఉప్ అట్ల పిడికెడు పంచదార పెటికడు ఉప్పు అట్లనా ఆ సరే అండి
పిడికెడు కొత్తిమీర పక్కన పెట్టేసు కోండి కడిగేసి ఇ వెళ్ళల్లి రెప్పలు ఒక పది నుంచి పదహైదు వర కు
వెల్లుల్లి రెప్పలా వెల్లుల్లి వద్దా అండి
ఆ వెల్లుళ్ళండి వెల్లుల్లి రెప్పలంటే వెల్లుళ్లే
అవును అంటే వెల్లుల్లి రెప్పలంటే నేను ఆ పైన అ వస్తాయి కదండి అ అట్లా కాదా అవునా సరే సరే అండి. నేను అట్లా అనుకున్నా ఓకే అండి.
ముక్కలు వల్చి ముక్కలు కోసుకుంటాం కదా అది పదహైదు నుంచి ఇరవై ముక్కలు అల్లం ఎం తేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి. హ్మ్ హా అదే అంతా అన్ని కలిపి ఇ మిక్సీకి పట్టేసుకోవాలండి ఒక ముద్ద లోగా గట్టిగా నీళ్లు వేయకుండా
ఆ ముద్దలాగ చేసుకోవాలండి
ముద్దలాగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి ఆ అండి ఇప్పుడు రెండు చ క్క చెక్క తెల్సా చెక్క ఆ చెక్క లవంగా ఆ కొంచెం జీలకర్ర ఆ ధనియాలు ఇవన్నీ ఒక్కొక్కటి రెండు రెండుగా తీసుకొని ఆ పె పేపర్ వస్తుంది కథ అండి పెపర్
ఆ పెప్పరి ప్పుడి తెలుసండి ఫేమస్
ఆ అవి ఒక ఐదు బాగా ఎర్రగా వేయించుకొని అవి మిక్సీ పట్టుకు కోవాలి అండి పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి అది కూడా
అవునవునులేండి
సన్నగా ఆనియన్స్ తరుక్కోవాలిండి ఒక రెండు కేజీ చికెన్ లో ఒక రెండు పెద్దవి
ఆ సరే అండి
చికెన్ తరుపుకని చికెన్ కాదు ఉల్లి పాయలు తరుని పక్కన పెట్టేసుకోవాలి ఒక నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిరపకాయలు జంపుగా తరుకొని పక్కన పెట్టేసుకోండి
అవునండి
పక్కన పెట్టుకొని ఇప్పుడు రెసిపీలో కొద్దామండి ఫస్ట్ ఆనియన్స్ ఎర్రగా వేయించుకోండి ఆనియన్స్ తగినంత తగినంత నూనె వేసేసి ఎర్రగా వేయించు కోండి
అవునులేండి చేసి
పుడికాడు పుడికాడు కరివేపాకు అండి ఫ్రెష్ కవేపాక్ దొరత
ఆహా ఫ్రెష్ చటనా నార్మల్ ఎండిపోండేది కాని చేయచ్చా
కాదండి ఈ దాంట్లోకి ఫ్రెష్ చేసుకుంటే అన్నిీ చాలా బా టేస్ట్ తెలుస్తుంది మనకు
అవునా అండి సరే అండి
మ్మ్ కరివేపాకు జీలకర్ర ఆవాలు అవన్నీ యాస్ ఉసుఅల్ అన్నీ దానిలో ఎలా వేస్తామో అవి వేసేసుకోండి బాగా వేయించుకోండి ఇంకా పచ్చిమిర్చి తరుక్కున్నాం కదా అవి కేసేసుకోండి లేదండి నిళ్ళు వేయకూడదు
అవునా
చికెన్ ఇప్పుడే కాదండి అవన్నీ వేయించి కున్న తర్వాత మసాలా ముద్ద రెడీ చేసుకున్నాం కదండి
అవునవునండి
మసాల ముద్దనే వేసి ఆయిల్ ఆ మసాలా సపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి సిమ్ లో పె బాగా
ఆయిలు
ఆయిల్ మసాలావే వే ఏయిపుతాం కదండి ఇప్పుడు అంత అంత వేస్తాం కదా అదంతా ముద్ద సపరేట్ అయ్యే విధంగా వేయించుకోవాలండి ఆ టైం వరకు వేయించుకోవాలి హ వేయిన్చుకున్న తర్వాత్ త ఇప్పుడు మనం చికెన్ రెడీ చేస్క్ కున్నామా చికెన్ వేసేయన్డి చికెన్ కడిగి మంచిగా పక్కనబెట్టుకొనున్టామ్ గదా కడుగుతామండి బయట తెచ్చిన చికెన్ బాగోదు గదా
అంటే బయట తెచ్చిన చికెనే గదా మీర్
తినేదీ బట్ వాళ్ళు ఎట్లా కట్ చేసినరో తెలియదు గదా దా ముందుగా కట్ చెస్
అవునండి మొత్తం క్లీన్ జేసి ఎట్లా వాటర్ ఏసి ఊరికే కడుగ్ గ ర్ లేకుండా అ మిగతావేమన్నా వాడతారా కడిగేది
పప్పు వేసి కలిపి బాగా చేేస్తాండి హ కడిగేసే వెసేస్తానండి అది బాగా నీరు పోయే వరకు తిప్పుతూనే ఉంటానండి బాగా నీర అంతా వెళ్ళిపోవాలి అన్ని నుంచి నీళ్లు వస్తుంది కదండి పది నుంచి పదహైదు నిమిషాలు పట్టొచ్చుదండి
అట్లే తిప్పుతూనే ఉంటారంండి పది పదిహేను నిమిషాలు
తిప్పమండి వదిలేస్తాం అలా అప్పుడు కలి తప్పుతా ఉండాలి ఆ నీరంతా వెళ్ళిన తర్వాత అవునండి ఆ నీరంతా పోయిన తర్వాత ఆ ఉప్పు కారం పసుపుూ
డి
వేసుకొని బాగా ఒకసారి తిప్పుకుంటామండి అది మనకు కంత కూర భాగా టె అక్షర్ వచ్చిన తర్వాత మె
ఆ ఇప్పుడు మంతాకు పైన వస్తారని ఎన్ని తెలి చంటారంండి ఒకటైనా సీడు సీడ్ అంటే ఒక క ట
ఆ కట్ పెద్ద కట్ట అయితే ఒకటే వేసే అం కేజి లోకి
ఆ
చిన్న కప్పు అయితే ఒకటిన్నర వేస్తానండి
అవునవును
హ్మ్
వేసినంక మల్ల బాగా
బాగా ఫ్రై అవ్వని అంటే చికెన్ తో పాటి బాగా మగ్గాలి అది
అబ్బా మీరు చెప్తుంటేనే నాకు నోరు ఊరుతాన్ అవునండి మీరు ఇట్లా జస్ట్ ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటేనే నాకు నోరు ఊరుతుంది ఇట్లా ఎంత బాగుంటదేమో జస్ట్ ఈనేటప్పుడే ఇట్లా అనిపిస్తుం వచ్చిందండి ఇం తిన్నాను అనుకో ఇంకా నేను మైమర్చి మైమర్చిపోతానుమో అనిపిస్తుాను
ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి
అదే అండి లేదండి మీరు చెప్తుంటే నాకు అట్లా మైమరిపోల్చ్చినట్టు అట్లా అనిపిస్తుందండి ఒకసారి మీ మీ చేత్తో చేసిందాన్ని తింటే ఇంక నేను అసలు ఈ లోకంలో ఉండనేమోండి
అవునాంటడి అయితే మీకు ఒకసారి చేసి పంపిస్తాను లేండి
అవునానండి
అదంతా బాగా మగ్గిన తర్వాత అదంతా మగ్గిన తర్వాత పైన మనం చికెన్ మసాలా వేస్తాం కదండీ చికెన్ మసాలా వేసి అది కొంచెం స ఫలా కాలత పేసి ఇంకా కొత్తిమీర చల్లుకుని తిపేకోడమే అండి
అంతేనండి ఇంకేమండి రెడీ అయిపోయింది వేడి వేడి చికెన్ కర్రీ అవునండి ఎవరికి పెట్టారండి మీరే తిన్నారా వేరేవరికి ఎవరనా పెట్టినారా
మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి తిన్నామండి రూమ్ లో
అవునండి మీ ఫ్రెండ్స్ అ
కూడా అదే చెయ అంటున్నారండి అంత బాగా వచ్చింది అది
అవునండి అంటే పోయింది సార్ టేస్ట్ తెలిందారా
హ హ
పోయిన్ సార్ టేస్ట్ తెలియక మళీ అడి గినారండి ఎట్లా ఉంటందని
బావుందని అడిగారు
అవునా అండి ఎట్లాండి మీరు చెప్పా ఏమన్నా
ఇంకొకటి ఏమ లేదండిది చిన్నప్పటి నుంచి మ నాయన దగ్గర ఇలాంటి వంటలన్నీ నేర్చుకున్నా అనమాట టెన్త్ క్లాస్ నుంచి చేస్తానండి
కాదండి మీరు ఒక హోటల్లోని పెట్టొచ్చు కదాండి
లేదండి ఆ అని తగ్గ దాన్ని తగ్గ ద అన్ని రెడీ చేసుకోవాలి కదండి
కానీ మీ ఒంటరి వచ్చి చూసినోడు ఇంక బయటకి పోవడం నాకు అనిపిస్తుందిండి అందు కాని మీరు ఒక్కసారి ట్రై చేసినారు అనుకో ఇంకా మీ దగ్గరే వస్తారంండి ఇంకా మీంట
అదయితే కరెక్ట్ అండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కాలంలో పిల్లలు మెంతాకు ఇవన్నీ తినడం లేదు నా చక్క ఇంకా ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఉ తింటారు
మీ షాప్ కె వస్తారంండి ఇంకా
ఇంకా ఏంటంటే అండి ఇలాగా మెంతాకు చికెనే కాకుండా మెంతి చపాతి చేస్తారు ఇప్పుడు చపాతి పిండి కలుపుకుంటామా మనము అవునా మే హ చపాతి చపా పాతే పిండి కలు ఇప్పుడు కాలం పిల్లలు ఎవరు కర్రీ లీఫ్స్ తినడం లేదు ద్దు కాయగూరలు తినడం లేదు సో మనం ఏం చేయాలంటే పిల్లలకి చపాతి పిండి కలిపినప్పుడు దాంట్లో ఇంట్లోకి క్యారెట్ తురిమేసి క్యారెట్ వేసి కలిపేయండి చపాతి ముద్దని
ఓహో ఈ ఆలోచన నీకు బా కాదండి ఈ ఆలోచన వచ్చ వచ్చే దానికి ఎవరైనా
లేదండి ఈ కాలంలో ఈ మధ్య మధ్య నేను యూట్యూబ్ ఎక్కువ చూస్తున్ అండి అంటే కొత్తగా పిల్లలకి ఏం చేసి పెడితే వాళ్ళు బా తింట తారు హెల్ది ఫుడ్ ఐటెమ్స్ ఇవి ఎక్కువ చూస్తున్నాండి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వేరే వాళ్లని ఇలా చేయండి ఇలా
అట్లయితే మీర మీకేమని ఇంస్టాగ్రామ్ అట్లా ఉందండి
ఏం లేవండి నాకు పర్సనల్ గా నాకు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా వాళ్ల సజెస్ట్ చేస్తాను అన్నమాట నేను ఇవన్నీ ఆ చె న చేసి వాళ్ళకి సజెస్ట్ చేస్తానండి నా
అవునండి అవునవునండి అవునా వచ్చినప్పుడు మనం చెప్పగలమండి ఇంక రాక కొన్నప్పుడు మనం చొప్పియకపోతే అందరూ నీకే రాకున్నప్పుడు ఇంకెందుకు చెప్తావు మాకి అని నిందిస్తారండి ఈ కాలంలో జనాలు అట్టున్నారండి
మీకే రాదు మాకేం చెప్తావు నువ్వు అనేటట్టు ఉంటారంండి అలా మాట్లాడతార అనమాట
ఈ కాలంలో మనుషులు నమ్మికే లేదండి
అవును
చికెన్ ఫ్రై ఎలా చేయాలో నా తెలియజేసినందుకు ధన్యవాదములు అండి అ
హ అండి
ట్రై చేస్తాండి తప్ప తప్పకుండా ట్రై చేస్తాండి థ్యాంక్ యూ అండి మీ సమాచారాన్ని నాకు అందజేసినందుకు థ్యాంక్ యూ అండి బాయ్ అండి